హలో
ఆ వినిపిస్తుందా అండి ఇప్పుడు
ఎక్కడో వినిపిస్తుంది మీ గొంతు
అవునా ఇప్పుడు అండి దగ్గరగానే ఉంది కదా వినిపిస్తుందా
ఆ ఇప్పుడు కొంచెం పర్లేదు ఏంజేస్తున్నారు
నేనా ఇప్పుడే ఒక టోంటీ మినిట్స్ అయిందండి కాలేజీ నుంచి ఓచ్చాను
ఆ
మధ్యాహ్నము బట్టలూ కింద వాషింగ్ మిషిన్కేసిన్నాన్నమాట వాటిని తెచ్చి ఆరేసి తూ ఉన్నాను
వాషింగ్ మిషన్ క్లీన్గానే ఉంటుందా మీ పీజీలో
ఆ ఇప్పుడు ఇది కొత్తది కదండి కొంచెం బాగానే వర్క్ అవుతోంది అంటే ఓనర్స్ మారారు కాబట్టి ముందున్నధి అయి తే అది వాటర్ రాక ఎంత స్లో అంటే టైంకి అవ్వక పదకొండు నిమ్షాలంటే పదకొండు చూపికుండా ఇరవై ముప్పై నిమ్షాలు చూపిస్తు
ఉం
అట్లంతా కొంచెం ఇబ్బందులుండుండా
ఉం
ఇట్లా ఇప్పుడైతే ఈ పీజీలో అట్ల ప్రాబ్లం ఏం లేదన్నమాట
ఉం పోనీలేండి ఎలా జరిగింది ట్రైనింగ్ ఈరోజు
ఈరోజా మాకు నిన్న మొన్నటి వరకు అయితే హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ అయిపోయింది జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేశారు
ఆహా
అందులో డోమ్ సెలెక్ట్ టర్స్ మ్యానిపులేషన్ ఉంటది కాద అవి చెప్పారు ప్లస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నట్లు మా దగ్గర ప్రా క్టీస్ చేయించారు కొన్ని క్వశ్చన్స్ టాస్క్ లాగా ఇచ్చి
ఓహో పోనీలే ప్రాక్టీస్ అన్నా చేపిస్తున్నారు
ఇంకా మీరు అండి
మాకు ఈ రోజు ట్రైన్ రిజర్వేషన్ సిస్టమ్ పైన ప్రాజెక్ట్ చేపించారు
జావానే గ
ఆ జావానే ఆ చె ప్పించారు మేము చేసాం మాది ఎట్లా ఓస్తుందంటే ట్రైన్ ఐడి వస్తుంది ట్రైన్ నేమ్ ఓస్తుంది ప్యాసెంజర్ నేము ఇంకా ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఆ అమౌంట్ ఎంత పే చేయాలి బుక్ చేయాలంటే బుక్ చేయాలి క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేయాలి మాది ఇట్లు ఓస్తుంది కానీ ఆ ట్రైనర్ కి అట్ల ఓద్దంటా ఎందో రీ రియల్ టైమ్ అప్లికేషన్ ఉన్నట్లు టేబుల్స్ రావాలి మెనూ రావాలి ఎ ఆ ఎన్ని ట్రైన్లు అవైలబుల్ లో ఉన్నాయి అవన్నీ చెయాలి అని చెప్తున్నారు
అంటే మీరు దానికి డేటా సెట్ లోడ్ చేసుకోవాల అనుకుంటాను కదా అంటే డమ్మి డేటా సెట్ ఏదైనా తీసుకుంటే దాన్ని డివ్ క్లాస్లో పెట్ పెట్టం అనుకోండి సపరేట్ సపరేట్ గా వస్ అతే మనకి ఏ ట్రైన్స్ ఉన్నాయి అంటే అంటే వాటి టైప్స్ ఎక్స్ప్రెస్స ఆ నార్మలా
హ్మ్ అదే చూడాలండి ఇప్పుడు దాని గురించే కొంచం స
ఆ అట్లా చూడండి ఒక ఐడియా ఉంటది
హ్మ్ మ్మ్ చూస్తా
హ్మ్
హ్మ్
ఇంకా అవి ఇంక ఏముందండి మూడు రోజులు అయిపోయి నేను తలకి ఆయిల్ పెట్టలేదు అదే నూనె పెట్ కోవాలి తలనొప్పి
అవును పెట్టండి నూనె పెట్టకపోతే ఇంక జుట్
ఆ హేయిరు పాడైపోయింది ఇప్పటికే
అవును నా జుట్టు పోవడానికి ఒక కారణం నూనె ఏం పెట్టకుండా ఉండడమే
ఆ అది ఆహ అంతేలేండి అది ఉండాలి దాని మెయింటెనెన్స్ చూసుకోవాలి మనం అటు ఇటు
హ్మ్ అవునుహ్మ్
ఇంకా అదిగాక మీకు మొన్న చెప్పానా పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నామని
లేదు చెప్పలేదు
ఆ చెప్పలేదు కదా అంటే ఆ రోజు నైట్ ఈవినింగ్ మా సీనియర్ అక్క చెప్పారు ఇంక చెప్పేసరికి నేను అప్పటి వరకు అంటే నేను ఏం పెద్దగా పట్టించుకోలేదన్నమాట ఇంక అట్లా అడిగి చూద్దాం చేద్దామ అన్నట్లుగా ఉన్నన్న
హ్మ్
హ్మ్ మళ్ళీ ఏముందులే ట్రైనింగ్ ఫీజు ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ మా చెల్లిది ట్రైల్ వేద్దాం ఏమేమి అడుగుతుందో నాది ఆధార్ మిస్టేక్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ అ అంతా ఇబ్బంది అయిపోతది కానీ సో తనది చేసేసా డాక్యుమెంట్స్ ఏమి అడగలే అన్నీ డీటెయిల్స్ ఫ ఎంటర్ చేయమని అంతే ఇంకా ఈజీనే లే అని చెప్పేసి నేను కూడా అండి మెయిల్ వెరిఫికేషన్ కోసమే ఒక గంట పట్టింది నాకు అప్పు డు ఉమ్ మా చెల్లిది టెన్ ఫార్టీ ఫైవ్ కి చేస్తే ఆ రాలేదు ఓటీపీ అదంతా కొంచెం ఇబ్బంది అయిపోయింది ఇంకా ఒక గంటలో ఒక గంట అనుకుంటా పది ముక్కాలకి మా చెల్లెది చేస్తే పదకొండు ముక్కాలకి నాది అయిపోయింది
నేను విన్నాను ఈరోజు నుంచి పాస్పోర్ట్ ఇది వెయ్యి రూపాయిలు పెరిగింది అంటే రెండు వేల ఐదు వందలు అని చెప్
ఆ అందుకనేసి నేను చేసానండి ఇప్పుడు ఇద్దరికి చేయ్యాలంటే ఐదు వేలు అయితది
కచ్చితంగా
ఆహా
కానీ పాస్పోర్ట్ ఉండడం కూడా ఒక అందుకు మంచిదేలే
ఆ అందుకనేసి ఇప్పుడైతే మూడు వేలతో అయిపోతుందని ఏమో చేయడం ఏమో చేశా ఎందుకంటే ఏముంది వీజా తీసుకు ఉంటే మనం ఇక్కడ ఏమో చేపలేం కదా ట్రిప్లేకైన యూస్ అవుతయిలెండి జాబ్ కి కాకపోయినా అంతే కదా
కచ్చితంగా ఉమ్
టెన్ ఇయర్స్ వ్యాలిడేషన్ కదా అని చెప్పేసి
అవునవును అది కరెక్టే ఉమ్ ఉహుమ్ నేను చేద్దాం అనుకున్నా అండి కానీ అవ్వలే ఇంక మా నాన్నగారు ని అడియతే నెక్స్ట్ టైం చేయచ్చేలే అన్నారు నేను అగిపో
ఇప్పుడు ఇంగ అంతే లేండి ఏముంది నెక్స్ట్ ఇప్పుడు ఇంగ అప్లై చేసుకోవచ్చులేండి పది రోజుల్లో వచ్చేస్తాది
ఉమ్ అంటే వెయ్యి రూపాయలు పెరిగింది అని ఒకటి వునింది సరేలే ఎంతో వేస్ట్ చేస్తాం వెయ్యి రూపాయలు ఏముందిలే అని అనుకోని నేను వదిలేస్ ఉహుమ్
అలాగే నేను అట్లా ఇంక మా రూమ్మేట్స్ కి అయితే అక్క చెప్పింది కదా అని చెప్ చెప్పేసి ఇంక నేను నేనే అప్పుడు కి అనుకోలే నెక్ట్ డే మార్నింగ్ అయితే చెప్పాను స్ వాళ్ళకి చెప్పినప్పుడే మా ఇంకో స్నేహితురాలికి కూడా చెప్పానండి మేము షటిల్ ఆడడానికి కెళ్ళాం అన్నమాట మార్ని పొద్దు పొద్దున్నే
ఉమ్
ఆరోజు చెప్పా
ఉమ్
ఎవరైనా కానీ అది అయ్యిందంటే ఒకసారి చెప్తాం కానీ నువ్వు కంపల్సరీ నువ్వు చెయ్య అని చెప్ ప్పడానికి లేదు కదా అది వాళ్ళు ఇష్టం కదా డబ్బులు అది అంత ఆలోచించుకొని చేస్తారు అనేది
మాకు చెప్పాలి
అ సో చెప్పా అప్పుడు చెప్పా టిఫిన్ తినేటప్పు అప్పుడు చెప్పా నాకు బాగా గుర్తుంది రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు కూడా నేను ఇట్లా చెప్పాను అన్నమాట అంటే ఎట్లా చెప్పా అంటే నువ్వు చేస్తున్నావా అని అడగలేదు గానీ చెప్పా కదా అని ఇట్లా నేను చేసే తాను ఇద్దరికి అప్లై చేశాను నాకు ఫ్రైడే వచ్చింది అన్నట్లు చెప్పిన అంటే వెరిఫికేషన్ కోసం అప్పుడు తనే ఏం చేస్తా ఉన్నిది ఎప్ వడ్ చాటింగ్ జేసుకుంట రోడ్ క్రాస్ జేసింది విన్నట్టు ల ఇంగ నాకు కచ్చితంగా వాళ్ల ఫ్రెండ్
హలో హలో తాయిరామ్
ఆ
హలో
ఆ
ఆహా మీరు వైఫ్ ఆన్ చేసుకున్నట్లున్నారు పవర్ పోయింది అందుకే మీ వాయిస్ ఇప్పటి వరకు విన్పిలేదు అందుకే పిలిచ ఆ మళ్లీ కట్టయిపోతుందేమో అని పిలిచా
నెట్ ఆన్లోనే ఉన్నిందండి నేను చూసుకోవాల పవర్ పోయిందా లేదా అనేసి
అప్పుడే పోయింది మళ్లీ మీ వాయిస్ వినిపియదు ఇంకా వైఫ్ వల్ల ఫోన్ కట్టయిపోతుందేమో అని పిలిచా
ఆ ఉన్నాయి ఉన్నాయి లేండి ఇంగా అదే అట్లే చదువు అట్లే చే చేసుకుంటోది న్నిగా అట్లా చేసేచ్చుకున్నప్పుడు మధ్యలో నాకేందుకండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ మేము తినడానికి కూడా వస్తామా హలో వినిపిస్తుందా
ఆ ఆ హలో వినిపిస్తుంది
ఉమ్మ్ తినడానికి వచ్చినప్పుడు ఆ హలో
ఉమ్మ్ ఉమ్
తిన్ డానికి అదే తినడానికి వచ్చినప్పుడు కూడా పది నిమిషాలు తింటే పది నిమిషాలు కు కాల్లోనే ఉండి రెడీ అయ్యి లేట్ చేస్తే ఎవరికండి సంబంధం
ఓకే క్లాస్ లో ఉండి గూడ ఎందుకండి అన్ని కాల్స్
తెలీదండి ఈరోజు కూడా అంతే ఫస్ట్ గా రమ్మంటే పొద్దు పొద్దున్నే ఈరోజు మాత్రం ఆ హలో
ఉమ్మ్ ఆ ఆ ఇప్పుడు జేప్పండి ఆ
ఆదే అట్లా పది నిమిషాలు కాల్లో అండి వాట్సాప్ టెన్ మినిట్స్ డ్యూరేషను ఏముంటాయి తెలిదండి వాళ్ల వాళ్ల అంత క్లోజ్ అయినప్పుడు మధ్యలో మనం ఎందుకంటే ఎక్కువ మాట్లాడించడం మీరు చెప్పండి దీనికే ఏం చెప్తారో
మనం పట్టించుకోకుండా మన్ పన్ మనం చూసుకునేది ఓ మేలు అనిపిస్తుంది నాకు మీరు ఆ బాబు గురించి వదిలేసేయండి ఏమన్నా అంటే మీరు చెప్పాలి గాబట్టి మాక్ చెప్పండి ఆ వాళ్ల ఇష్టం అంతే అయినా నాకు నైట్ కోపం వచ్చిందండి వచ్చింది పాస్పోర్ట్ చేసుకోవడానికి ఓచ్చింది చేసుకోవడానికి ఓచ్చినప్పుడు ఇప్పుడు మూసుకొని చేసుకోవచ్చు కదా మధ్యలో వాళ్ల స్నేహితులకంతా కాల్ చేసి వాళ్ల తో తంత లైన్ లో ఉండి అప్లై చేయాల్సినంత అవసరమేముంది
ఏమో అండి వాళ్ళంతా క్లోజ్ అయ్యారు దానికి మనం ఏం చేస్తాం
క్లోజ్ అవ్వాలండి కాదని చెప్పట్లా వాళ్లకు మీ ఫస్ట్ మనం నాకు తెలిసినంత వర్క్తే మనం మనం ఫస్ట్ క్లోజ్ తర్వాతే వాళ్లు కానీ ఇక్కడ అట్లా లేదు ఏం చేసిన ఏం చెప్ప అంతా వాళ్ళతో చెప్పి చేసిన తర్వాత మన దగ్గర
మన ఆ అక్కడ వాళ్ళు కూడా కాదు మనం ప్లూరల్ అదే బహువచనం వాడకూడదు ఏకవచనం ఒక్కడు
ఉ అవును
హ్మ్మ్ ఏం చేయలేం దానికి ఇంక అట్ల వాళ్ళు అలా ఉన్న ప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగానే పోతూ ఉండాలి ఊరికే ఆలోచించ్ ప్పుడు మన మైండ్ అదే మన బుర్రని పాడు చేసు కొకూడదని నా ఆలోచన అంతే ఇంకా ఆరు నుంచన్న ఆ ఆ
ఉ
ఆరు నుంచన్న స్టార్ట్ చేసి చదువుకోవడం ఏదో ఒకటి చేయాలండి మాకు శనివారంము
అ దేనిపైన పరీక్ష
ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన టాపిక్స్ ఉంటాయి కదా అదే వాళ్ళు చెప్ ప్పింటారు కదా టాపిక్స్ జావా జేడిబిసి ప్లస్ హెచ్టీఎంఎల్ సిఎస్ స్ జావా స్క్రిప్ట్
ఆ దేంట్లో పెడతాన్నారు ఏ ప్లాట్ఫామ్ లో
ప్లాట్ఫామ్ ఏమో అది ఇంకా చెప్పలేదు కానీ
హ్మ్మ్
ఆ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అయితే ల్యాప్టాప్లో రాయాల్సి ఉంటది
ఊ
ఆ రెమైనింగు కోడింగ్ ఎలా చెప్పాడంటే అప్పటికప్పుడు లీట్ కోడ్ ప్రాబ్లమ్స్ లో ఇస్తాడంట మాస్ట స్టరు
ఓహో
అవి ఫస్ట్ పేపర్ లో రాసేసి వా దీని మళ్ళ ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి ఆయనకు చూపించాలంట
ఆహా
అది ఓవరాల్ అంటన్నారు ఎలా చెప్తారో తెలీదు
హ్మ్మ
మొన్న నాది ఒక ఎగ్జామ్ అయితే పోయిందండి అది అన్ని క్లిక్ చేసాక ట్యాబ్ సంథింగ్ ఏదో ఇంటర్నెట్ పొ ఇష్యూ వల్ల ల్యాప్టాప్ ఛార్జింగ్ వల్ల ఇదైపోయిందా
ఆ
అప్పుడు నేను అవన్నీ పెట్టా కదా చ అవి నాకు ఎట్లా అనిపించాయంటే ఆ ఆన్సర్ చేసినట్టు కనిపించాయన్నమాట
ఊ
ఇంకా ఆన్సర్ చేశాను కదా అని చెప్పేసి ఎగ్జామ్ సబ్మిట్ కొట్టా
హ్మ్
అంతే అండి అవి స్కిప్ అయిపోయాయి మార్క్స్ అంతా తగ్గిపోయింది యావరేజ్ అరవై ఐదుకి వచ్చేసిందండి
అయ్యయ్యో, పొనీలేండి ఈసారన్న చూసుకొని రాయండి
హ్మ్ సరే అండి అయితే ఉంటాను మరి చదువుకుంటాను సరే హమ్